హలో
బాగున్నార సిస్టర్
బాగున్నార సిస్టర్ మీరు బాగున్నార సిస్టర్
వ్మ్ బాన్నాను సిస్టర్ ఏం చేస్తున్నారు తిన్నారా
ఇంకా లే సి
ఎందుకు సిస్టర్ టైం అయింది గా
ఆ తినాలి
హలో
ఆ తినాలి సిస్టర్ మీరు తిన్నార
తినలే సిస్టర్ ఏం తినాల అనిపీయలే అందుకే తిన్లే
అయ్యో తినాలి గద సిస్టరి
ఏమో తీస్తారా సాంబార్ అన్న మంచిగా ఉండదు మా పీ జి లో
ఎందుకు ఎట్లా చేస్తారు సిస్టర్ మరి అంత దరిద్రంగాను
ఉమ్ సూపర్ గా ఎత్తరు వ్మ్ మనం తింటే ఇంకా ఇదే కావాలంటారు సిస్ స మీ రైతే
అవునా సిస్టర్ అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు వాళ్ళు
వాళ్ళ ఇంగ్రీడియంట్స్ వాడితే ఇంగ నువ్వు డైలీ అదే చేస్తారు సిసర్ మీరైతే
అంటే మేము చెప్తాన్నామ్ మళ్ళీ సాంబార్ మీరు ఏమైనా ప్రిపేర్ చేస్తారా?
మీ మీ అంటే మీరు చెప్పి మీకు తెలుసా
ఆ తెలుసు సిస్టర్
చెప్పండి సిస్టర్ కొంచెం మేమన్నా ట్రై చేస్తాం
అవునా సిస్టర్ ఏం లేదు సిస్టర్ ఈ క ఇది ఉంటాయి కదా కంది బ్యాళ్లు
ఓకే
మరి కొంచెం కుక్కర్ లో త్రీ విజిల్స్ పెట్టి ఉడికించాలన్నమాట
ఓకే ఉడక బేట్టాలా
ఆ అవునండి ఆ ఉడక బెట్టింది తీసి
ఏం సిస్టర్ చిన్నగా మాట్లాడుతు న్నారు
మనం ఇంకా డ్రమ్ స్టిక్ గాని క్యారెట్, ర్యాడశ్, బీన్స్ తు అవన్నీ కొంచెం కట్ చేసుకొని అంత ఆయిల్లో ఫ్రై చేయ్యాల అనమాట అవన్నీ ఫ్రై ఫ్రై చేయాలండి ఆయిల్లో
ఓకే చేసి
చేసిన తర్వాత మనం తీసుకున్నాం కదా ఈ కుక్కర్ లో చేసి పెట్టుకున్నాం కదా అందులోకి అందులో కొంచెం వాటర్ వేయ్యాలి అనమాట
ఉహుమ్
వాటర్ ఏసీ ఇవన్నీ ఏసి తిరగవాతు వేయ్యాలనమాట
దానిలో సాల్ట్ గివేం వేరా సిస్టర్
ఇవన్నీ తిరువాత తేసిన తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత సాల్ట్ కారం అన్ని వేస్తాం
ఆహ
ఉం
మీరు తింటార సిస్టర్ బాగా
చాలా బాగా తింట సిస్టర్
అవునా అంటే మీరు పీజీ లోనా ఉండేది
అవును సిస్టర్
మీ బలో వంటలుంద బాగా చేస్తారుా సిస్టర్
మాది అలానే ఉంటది సిస్టర్ ఇంకా హాస్టల్స్ ఉన్నప్పుడు కామన్ కదా
అంటే ఇప్పుడు ఈ రోజు ఏం పెడతారు సిస్టర్ మీకు
ఇప్పుడు కూడా ఇప్పుడు మాకు వచ్చేసి బెండకాయ కర్రీ రైస్ సిస్టర్
ఓకే సాటర్డే కదా స్వీట్ అలా ఏమి ఉండవా
స్వీట్ ఆఫ్టర్నున్ పెట్టారు సిస్టర్ పాయసం
అబ్బో బాగుంటదా సిస్టర్.
చాలా బావుంటది సిస్టర్
ఉం అంటే దానికి రివర్స లేకంటే నిజంగానే బావుంటద సిస్టర్
లేదు సిస్టర్ బావుంటుంది
బావుంటుందా
అవును సిస్టర్‌
టిఫిన్స్ అందుకు మంచి మంచిగా ఉంటాయి సిస్టర్
ఆ టిఫిన్స్ అంతా ఏం ఉండదు సిస్టర్ జస్ట్ నార్మల్ గా ఉంటంది అంతే అంత ఏం బాగా చేయరు
హా డైలీ ఒక
మీకేమి సిస్టర్ మీకేమి సిస్టర్ ఏమి ఇష్టం మీకి టిపెన్ లో అవును సిస్టర్ మీ కే టిఫిన్ అంటే ఇష్టం సిస్టర్ అన్ని తింటారు సిస్టర్ మీరు చానా గ్రేట్ సిస్టర్
నేను ఏమిలే ఎక్కువ దోశ తింటా మంచిగా స్పైసీ ఉంటే
మసాలా దోశ నా సిస్టర్
ఉం మసాలా దోశ, ఎగ్ దోశ, కారం దోశ దోశలో అన్ని ఇష్టమే గీ దోస ఆనియన్ దోస అన్ని దింట
ది అంటే అంటే సిస్టర్ ఐ హ్యావ్ వన్ డౌట్ గీ దోస అంటే దాని మీద గీ వేస్తర అంతేనా
ఇంకంతే మరి ఎక్కువ గీ వేస్తారు మంచిగా
అంతే లేండిసార్ గీ వేస్తే గీ దోశ కారం వేస్తే కారం దోశ
కారం దోశా నెయ్యి వేస్తే నెయ్యి దోశా ఆనియన్ ఆనియన్ దోశ అంతే సిస్టరు మరి ఎగ్ వేస్తే ఎగ్ దోస
అవును భలె చెప్పారు
గంతే సిస్టర్
అవును లేండి సిస్
ఈమె యాడ్ చేస్తే ఇంకా దోశ అంతే నన్వేజ చష్ట నాన్ వెజ్ తినమంచిగ
ఓ ఐ మీన్ బిర్యానీనా లేకపోతే కర్రీ టైప్సా, లేకపోతే ఫ్రై
మొత్తం అన్ని నాన్ వెజ్ నాన్ వెజ్ అన్ని
ఎ టు జెడ్ వా ఏ టు జెడ్ ద
ఏదన్నగాని మ్ కొంచెం ఎక్కువ తింటా మీరు సిస్టర్ వెజ్జా నాన్ వెజ్జా?
పోతే అలాంగ్ విత్ ట్రిప్
చికెన్, మటన్, ఫిషు ప్యూర్ నాన్వెజ్
ఎస్ సిస్టర్ ఆహా ఫిష్ ఐ డోంట్ లైక్
ఫిష్ తినర
లేదండి
ఎందుకు సిస్టర్ స్మెల్ పడదా
ఎస్ సిస్టర్ నాకు నచ్చదు ఫిష్ అంటే.
అంటే ఫ్రై చేసినా నచ్చదా?
ఆ రోస్ట్ తింటానండి ఫిష్ రోస్ట్ తింటాను బట్ ఫిష్ కరీ టైప్ తినను.
గంతేలే స్మెల్ పడదు కదా ఇంగ అందుకు తినుండరు
అవున్ సిస్టర్ స్మెల్ నచ్చదు
రోస్ట్ చేస్తే స్మెల్ రాదు కాబట్టి మంచిగుంటది.
అవున్ సిస్టర్ బాగుంటది కదా టేస్ట్
బావుంటది సిస్ నేనైతె పిష్ అయితె పిచ్చి
మీకు ఫిష్ చానా ఇష్టమా సిస్టర్
ఆ ఫిష్ మన్ మంచిగ అన్ని తింటా కాని ఫిష్ కూడా ఎక్కువే కానీ ముళ్ళని తీసేకి రా ఎవరన్న తీసెత్
అయ్యయ్యో అవునా సిస్టర్ మా ఇంటికి రండి సిస్టర్ ఫిష్ చేసి పెడతాము
వస్తాలేండి సిస్టర్ ఒకసారి
రండి సిస్టర్ మీకు ముల్లులు తీసి పెడుతుం రండి ఫిష్ మీకు ఫిష్ ముల్లులు తీసి పెడతాం రండి సిస్టర్
మ్ సరే సిస్టర్ వీలు చేసుకొని వస్తాలెండి
ఆ సిస్టర్ హ. హ మీకు ఏ స్వీట్స్ వస్తా సిస్టర్ వంట చేయడానికి
మ్ వంటల వస్తాయి సిస్ పాలకోవ వచ్చా మరి చేసికి పాలకోవా
రాద్ సార్ రాద్ సిస్టర్ చేసింది తినమంటే తింటా
ఇంగ అంతేనా వంటలు ఏం రావా చేసేకి మీకు
వస్తాయి సిస్టర్ బట్ పాలకోవ రాదు
అవునా
అవును సిస్టర్
మ్ మ్ ఏముంది సిస్టర్ ఇగ పాలు తీసుకొని అన్ని మంచిగా మరగబెట్టి మరగబెట్టి
మరగబెట్టి మరగబెట్టి
ఇంగ అట్లే చెత్తారు నాకు కూడ తెలిదు చూసాం కదా నార్మల్ గా
ఓకే బట్ బేకిరిలో అ బేక బేకరిలో వచ్చే టేస్ట్ మనం చేస్తే రాదు కదా?
వస్తాయి కానీ ట్రిక్స్ తెలుసుకొని ఉండాలి కదా వాళ్ళలాగా మనం. వాళ్ళలాగ మనం తెలుసుకుంటే మనం కూడా పెట్టుకుంటాం కదా.
బా చదువుకుంటున్నారా సిస్టర్.
మ్ చదువుకుంటున్నాం సిస్టర్. మీరు
బా చదువుకుంటున్నా సిస్టర్ నేను.
కుహు. ఏం సిస్టర్ తినేకి మరి లేేటా?
అవును సిస్టర్ తినాలి.
ఏ టైం వరకైనా పెడతారా లేట్ పోయినా ఏం కాదా?
లేదుసిస్టర్ మేము రూమ్కి తెచ్చుకుంటాం.
ఓకే డైలీ రూమ్ తెచ్చుకుంటా అట్లా ఉందా.
హలో ఆహా ఏమ అనరు సిస్టర్ జస్ట్ తిడతారు అంతే
మాకు కూడా అంతే సిట్టర్ అది ఇంక అంతే అందుకే అనింది ఏమీ అనరా అని
అవును సిస్టర్
వంట లెందుకు బానే ఉంటాయి. పర్లేదా పప్పు, రసము ఇవి
పెరుగు తప్ప అన్నీ బాగుండవు. పెరుగోటి బాగుంటాది సిస్టర్.
అవునా
పెరుగు పెరుగు వాళ్ళు చేయరు కదా?
మ్ ప్యాకెట్ లోది కాబట్టి అది
అవును సిస్టర్
తప్పదు ఎట్లున్న, ఎట్లున్నా ఇంట్లో ఉన్నట్టు ఉండదు ఏడికి పోయినా ఏ హాస్టల్ కి పోయినా అంతే మనం
మ్ హు అవును సిస్టర్
అంతే అడ్జస్ట్ అయితా పోతా ఉండాల. అందుకే హాస్టల్ అనేది ఉరికే కాదు.
అవును సిస్టర్
కొంచెం టేస్ట్ అన్నా ఉంటే పర్లేదు తినొచ్చు. తినొచ్చు కదా ఫుడ్ అయితే.
ఆ తినేటట్టు చేస్తా సిస్టర్ కానీ ఎక్కువ తిన్లేము అంతే.
అంతే ఏడైనా అంటే నే ఎక్కువ తినెట్టు చేస్తే ఇంకా అంతే అది హాటల్ ఎందుకు అయితాది
మ్ అవును సిస్టర్
అంతే గదా
ఎంతైనా హోమ్ హోమే హాస్టల్ హాస్టలే.
ఎట్లైనా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటది రెండింటికి. మనం ఇంట్లో పచ్చడి చేసుకొని తిన్నా కూడా మంచిగుంటాది కడపు నిండా తింటాం. సంతృప్తిగా. ఈ హాస్టలో ఇట్లాబెట్టి నా కూడా ఆటికి ఆటికే.
అవును సిస్టర్
పర్లేదు సిస్టర్ అంటే డైలీ రూమ్ తెచ్చుకొని తింటారా మరి మీరు.
అవును సిస్టర్ నైట్ టైమ్ ఒకటే రూమ్ కి తెచ్చుకుంటారు.
ఓకే, మార్నింగ్ అట్లేమ్ తెచ్చుకోరా?
లేద్ సిస్టర్ మార్నింగ్ అక్కడే తినేస్తాం.
మ్ హ్ నైట్ గుడా అక్కడే తినేసిరావచ్చు మళ్ళీ రూమ్ తెచ్చుకొని మళ్ళీ అది
అంటే మేము ట్వెల్వ్ వరకు చదువుకుంటాం సిస్టర్. మధ్యలో ఆకలి అవుతుంది కదా అందుకే.
ఓకే అప్పుడు తినేకి తెచ్చుకుంటారా.
హవున్ సిస్టర్
ఊ హూ ఇదేదో బావుందే టువల్కి లేచైన దింటారా మీరు
అంత పాపం మేం చెయ్యం సిస్టర్ బిఫోర్ లెవెన్
ఆ హ ఇంకేం సిస్టర్ మరి ఉంటా మరి
ఆ సరే అండి సిస్టర్ జాగ్రత్త సిస్టర్ ఉమ్ జాగ్రత్త